భల్
అ చెప్పండీ
ఆ బావున్నారా అండి
ఆ బావున్నామండి మీరు బావున్నారా
ఆ బావున్నామండి
ఆ తిన్నారా అండి
తిన్నామండి నా వాయిస్ నాకే రీసౌండ్ వస్తుందండి
ఎందుకండీ
ఆ ఒక్కసారి చూసుకోండి చుట్టుపక్కల
ఆ లేదండి బా వినిపిస్తుంది మాకీ
ఆ ఓకే
ఆ ఇప్పుడుఓకేనా అండి
ఆ ఓకే అండి
ఆ ఏం తిన్నారండి
మేమా చిత్రాన్నం తిన్నామండి మీరు
మేం కూడా ఈరోజు అదె తిన్నావండి
ఆ
ఆ ఇంకేంటండి
ఆ ఇంగ చెప్పాలండి
ఆ ఇంకేంటండి ఇప్పుడు మనము ప్రకృతి గురించి మాట్లాడదామండి
ఆ పర్యావరణం గురించి మాట్లాడదామండి
ఆ పర్ణా ఆ పర్యావరణాన్ని ఎలా కాపా
ఆ అవునండి
ఆ ఎలా చూసుకోవాలి మ్ ఏం చేస్తే ఏం బాగుంటుంది అనే లాగా
ప్రకృతి అంటే మనకి చెట్లు గాలి నీరు భూమీ మొ క్కలు జంతువులు మరియు మనుషులు
మనుషులూ
ఆ జీవాలు మరిన్ని ఉన్నాయండి
ఆ అదే కాకా మరి ఈ మధ్య ఆ ప్రకృతిలోనే ప్లాస్టిక్ వాడ్డం అం టా ఈ పొల్యూషన్ అంటా అట్లాని చెప్పి ఇదంతా పాడైపోతు ందండి
ఆ
అలా చేయకూడదండి.
పర్యావరణంలో రెండు భాగాలు ఉన్నాయండి. జీవన సంబంధిత అంశాలు లు నిర్వర్గ అంశాలు జీవన సంబంధిత అంశాలుంటే మొ క్కలు జంతువులు మనుషులు సూక్ష జీవులు నివర్ణిత అంశ నివర్ణిగా అంశాలంటే గాలి నీరు భూమి సా అదే సూర్యకాంతం ఉష్ణోగ్రతం
ఆ నెక్స్ట్ అండి
ఆ ఈ రెండు అనేవి మెయిన్ అండి ఇది పర్యావరణంలో పర్యావరణ కాలుష్యం వోచ్చేసి ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పె అతి పెద్ద అతి పెద్ద సమస్యల్లో పర్యావరణ కాలుష్యం ఒకటండి
ఆ అవునండి ఆ పర్యావరణాన్ని బాగా కాపాడుకోవలండి.
ఆ
ఆ ఈ మధ్య సౌండ్ పొల్యూషన్స్ అంటా ట్రాఫిక్ పొల్యూషన్స్ అంటా ఇండస్ట్రిల్ పొల్యూషన్స్ ఇలా అంత చాలా ఎక్కువ అయి
నీటి కాలుష్యం భూమి కాలుష్యం
ఆ
అన్ ఆన్ అంత కాలుష్యాలే అండి.
కాలుష్యం ఓచ్చినప్పుడు కూడా ఈ మధ్య చెట్లు పడిపోతున్నాయండి.
ఆ ఆ ఇ ఇందులో జీవ సంబంధిత అంశాల్లో మొక్కలండి మనం ఫస్ట్ మొ మొక్కలు మొక్కల్ని బాగా నాటాలి క మనం అం మొక్కల్ని కట్ చేయకూడదు
ఆ వాటిని బాగా చూసుకోవాలి.
ఆ
ఆ ఇంకా అదే కాకోకుండా అంటే ఏ క్కువ ఎక్కువ చెట్లే నాటలండి.
ఆ ఎక్కువ చెట్లు నాటాలి. వాటికి నాటడం ఒకటే కాదండి. మనం నాటిన తర్వాత నీళ్లు పోయాలి. దానికి తగ్గట్టు అన్ని చూసుకోవాలండి.
ఆ అంటే ఎరువులని చెప్తారే అట్లా కూడా వేసి బాగా పెంచాలండి. చెట్లని ఉ మరి అది కాకోకుండా ఆ
జంతువుల్ని మళ్ళీ జంతువులండి అందులో ఒక భాగం జంతువులని జంతువులు కూడా ఈ మధ్య అసలు కనిపించకుండా పోతున్నాయి యి చెట్లు ఉండకపోతే ఆ ఆ చెట్లు ఉండకపోతే ఇంకా జంతువులు ఎక్కడ ఉంటాయి. చెట్లన్నీ నరికేస్తున్నారు.
ఇప్పుడు పవర్ అదేమి అండి. ఈ టవర్స్ అంటా అవి ఇవి అని చెప్పి వాటికి గుడా పక్షులు ఎక్కడుంటాయండి.
ఆ ఉండవండి.
అసలు ఈ మధ్య అప్పుడు పక్షులైతే అలా సాయంత్రం వెళ్తే ఒక సన్సెట్ పైన ఒకేలా అలా ఉండే వేళ అంతా ఎన్ని పక్షులు ఏళ్ళేటివండి.
ఆ
అసలు అట్లా లేనే లేదు చూద్దాం అన్న అప్పుడు ఎన్ని గువ్వలు ఉండేటటువండి. ఇప్పుడైతే అసలు గువ్వలే కా నిపియ్యవ్
అవునండి మనుషులు కూడా ఈ గాలి త్రీ నీరు వల్ల చానా రోగాలు వస్తున్నాయి మనుషులకి ఈ పిల్చే గాలి తాగే ఆ ఈ పిల్చే గాలి తాగే నీరు వల్లే చానా ఇప్పుడు రోగాలు చానా అయిపోతున్నాయి సూక్ష్మజీవి ఆ
ఆ ఇదే కాకోకుండా మరి ఇంకోటి ఏమంటే ఉచ్ ఈ మధ్య బాగా ఈ ఇప్పుడు సమ్మర్ లో అండి అందరు చెట్ల కిందే ఎక్కువ ఉంటారు
ఆ ఆ ఆ చెట్లే లేకపోతే ఇంక మనుషులు ఎక్కడ ఉంటారు
ఆ అసలు ఆ చెట్టు నుంచి ఎంత స్వచ్ఛమైన గాలి వస్తుందండి
ఆ
ఆ
ఎట్లు మనకి ఆక్సిజన్ ఇస్తుంది
అవునండి ఎంత మంచి ఆక్సిజన్ ఆన్
ఆ
ఉహ్మ్ అదే కాకోకుండా చెట్టు నుంచి ఇప్పుడు చెట్లను నరికేస్తారు దాని నుంచి ఎంత మంచి వుడ్ వస్తుందండి
మంచి వుడ్ వస్తుంది దాని నుంచి ఎన్నో తయారు చేసుకోవచ్చండి మనము మనకు చానా ఉపయోగం ఉంది అవన్నీ తెలీదు మనుషులకి ఊరికే చెట్లు నరికేస్తారు చెట్లు నాటారు
అవునండి ఈ మధ్య అయితే చెట్లకు కూడా ఉచ్ ఉచ్ నరికేసి అమ్మేలాగా చేస్తున్నారండి
ఆ ఆ సంపాదన కోసం ఏమైనా చేస్తారు
ఆ ఇలా ఎన్విరాన్మెంట్ అంతా పాడు చేసుకుంటా పోతే ఏమి ఉంటుంది అండి
ఆ
ఆ ఈ మధ్య అండి డిఫారెస్ట్ స్టేషన్ అని విన్నాండి అది ఏంటో అన్నీ చెట్లని కొట్టేస్తారు దాంట్లో
చెట్లన్నీ కొట్టేస్తారు యి ఇంకా మొత్తం ఇండియాలో ఉ ఉండే మొత్తం ఆన్ అన్నీ అట్లా చేస్తున్నారండి
ఆ అది కాదండి అదే కా కుక్కుండా ఇప్పుడు ఫారెస్ట్ లో డిఫారెస్టేషన్ అన్న అట్ల చేసేస్తే జంతువులు ఎక్కడ ఉంటాయండి
ఆ ఫస్ట్ జంతువులు ఉండవ్ పక్షులు ఉండవ్ ఉహు వాటికి ఆహారం ఉండదు చెట్లు ఉండకపో తే ఇంకా ఏమి ఏమి తింటారు ఆ షెల్టర్ ఉండదు వాటికి ఆహారం ఉండదు
అది చెట్లైనా ఉంటే అంత ఒక ఉచ్ ఎలా గ్రీనరీ లాగా అట్లంతా ఉంటది అక్కడే ఉంటాయి కాదలక అవే కథ ఫుడ్ ఇంకా
ఆ చెట్లు చెట్లు లేకపోతే చాలా ఇబ్బందులు ఉన్నాయండి మెయిన్ గా జంతువులు ఆన్ మనుషులకు కూడా ఎందుకంటే ఆక్సిజన్ ఇస్తాయి కదండి
చాలా ఆ హెల్త్ కి హెల్ చాలా మంచిదండి అవేమీ మేకలు అవన్నీ ఉంటాయి కదా అవైతే ఆ చెట్లు ఆకులు అవే కథ అండి తిని బతికేది
ఆ
ఆ మరి అదే కాకోకుండా ఈ మధ్య ప్లాస్టిక్ కవర్స్ అంట ఇవన్నీ వా
ఆ భూమిలో భూమిలోకి అన్ని కలుష్యం చేస్తున్నారండి ప్లాస్టిక్ వన్నీ చేస్తారు అవి చాలా రోజులు అట్లే ఉండిపో
అవునండి ఆ భూమిలో అయితే ప్లాస్టిక్ అసలు కలవనే కలవదండి.
ఆ
ఆ ఎందుకంటే ప్లాస్టిక్ అందుకే చూడండి మనము ఆ రైతులు కూడా భూమిలోకి ప్లాస్టిక్వి బ్లాక్ పైప్స్ ఉంటాయి చూడండి
ఆ
స్తారు ఎందుకంటే భూమిలో కుల్లదు కదా అది ఉ అందుకే అండి
నీటి కాలుష్యం కూడా చాలా చేస్తున్నారండి నీటిలోకి అన్ని ప్లాస్టిక్ వేయడము అయ్ ఈ మందులు అట్లాంటివన్నీ వేయడం అవన్నీ యాడ్ చేయ డము రసాయాలన్ని యాడ్ చేయడము ఆమ్ అవన్నీ యాడ్ చేయడం అండి అ అది నీరు నీరు అనేది గ చాలా అంటే గలీజ్ అయిపోతాయండి
అవునండి ఆ ఆ ఫిల్టర్ చేసినా కూడా ఏం చేస్తారో అండి కెమికల్స్ అన్ని వేసి చేస్తారు.
ఆ భూమి కాలుష్యం కూడా అంతే అండి
ఆ ఈ మధ్య మనం బయట వాటర్ బాటిల్స్ తీసుకున్నా అండి అవి మంచిగా మిలరల్ ప్యూర్ వాటరే వుండవండి ఏవో ఎక్కడైనా బయట వదిలేసిన వాటరు ఉంటాయి చూడండి
అవే మనకు అమ్ముతారు వాళ్ళకేమి బాగా ఆ పోవాలని చూస్తారు మనుషులు ఆరోగ్యాలు పాడైతాయి కదండి.
అవునండి వాళ్ళ ప్రాఫిట్ గురించి చూసుకుంటారు.
వాళ్ళు ప్రాఫిట్ చూసుకుంటారు కానీ మనుషులు ఎంత మంది అనారోగ్యంగా పాలవుతున్నారో అదంతా చూసుకోరు.
ఉ పైగా ఇప్పుడు కాదండి ఇంకొకటండి ఈ చెత్త కూడా అంతా ఒటే చోటే పడేసి ఆ ఎన్విరాన్మెంట్ పాడుచేకోకుండా మంచిగా ఏదేది డివైడ్ చేసేసి అలా చెత్తనంతా ఒక గార్బేజ్ లాగా పెట్టేసి
అట్లంతా చేస్తే చాలా బాగుంటుందండి
అవునండి చెత్త ఎక్కడంటే అక్కడ పడే కుండా నీట్గా డస్ట్బిన్లో పడేసి ఆ అది వ్యాన్ వస్తుంది కదండి ఆగ్ వ్యాన్ కి చెత్త వ్యాన్ కి ఇస్తే అవ ఆ ఆ వీధీకి వస్తుంది దానికి ఇస్తే ఏమండి అట్లా ఇయ్యరు మనుషులు. అంతా ఎక్కడంటే అక్కడ పడేస్తారు
ఆ దాన్ దాన్ ఎలా చేయాలంటే అండి అంటే ఇప్పుడు ఎవరైనా ఇండ్లలలో గ్లాస్ పగిలిపోయిటుంది అనుకోండి, దాన్ని సపరేట్ చేసేసి పొడి చెత్తని సపరేటు ఆ ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ కట్ చేసిన సెత్తని ఆ అట్లంతా చేసేసి వేసేసి ఆ ఇప్పుడు పొడి చెత్తను అంతా కుల్లించి మంచి మంచిగా చేసేసి వాటిలో ఏమో వామ్ చేసేసి దాన్ని ఎరువుగా తయారు చేసేసి మొక్కలకి వేసేసి తే చాలా ఆర్గానిక్ అండి
ఆ అవునండి వెజిటేబుల్స్ అంతా కట్ చేసినక్ అంత పక్కన వేసి అట్లా చేస్తారండి చానా మంది
ఆ ఇప్పుడు అదంతా అట్లా చెత్తని డివైడ్ చేసి అట్లంతా చేయాలండి
ఆ కొంతమంది ఏమో అంతా పక్కన పడేస్తున్నారండి
అట్లా చేసి తనంతా మంచిగా ఒక ఎరువులాగా చేసేసి ఆర్గానిక్ వెజిటేబుల్స్ పండించుకో కోచండి దాని బద్దులు ఆ నేను చూసానండి అలాంటి విజిట్ కెళ్ళి అంటే ఇప్పుడు అక్కడున్న చెత్త అంతా తీసుకెళ్ళి వాళ్ళు డివైడ్ చేస్త స్తారండి గ్లాస్ ముక్కల అన్నీ ఒక సైడు పొడి చెత్తన అంతా ఒక సైడ్ ప్లాస్టిక్ చెత్తన అంతా ఒక సైడు ఈ ప్లాస్టిక్ దాంతో మనకి డోర్స్ వస్తాయి చూడండి ఆ ఆ అవి తయారు చేస్తారండి ఆ అవునండి
ఇంకా నీటి కాలుష్య లో అయితే చేపలు అన్ని చనిపోతాయండి అవి ప్లాస్టిక్ ని గాని రస్ వ్యవసాయాలని ఏవైనా కెమికల్స్ ని కానీ తిని అవన్నీ చనిపోతున్నాయి అంతరించిపోతున్నాయి
అవునండి ఈ మద్య అయితే
తాబేల్లు ఫిష్లు ఆ అవన్నీ అండి
ఈ మధ్య ఫిష్లు కూడా అండి అంటే వాటర్ లో ఎక్కువ ఈ మధ్య
ప్లాస్టిక్ ని అంతా పడేస్తున్నండి వాటర్ వాటర్లు అంతా ఏమేమో చేసేస్తున్నారు
అవునండి అందుకే అండి అలా చెయ్యకూడదండి ఎక్కడంటే ఎక్కడ పడేకోక్కకుండా నీట్ గా డస్ట్బిన్ వాడి ఏ చెత్తను ఆ చెత్తను సపరేట్ చేసుకునేలాగా అట్లంతా వాడితే ఇలా ఉండదండి
ఆ అవునండి సరే అండి బాయ్
సరే అండి బాయండి